హలో బాగున్నావా
ఆ బాగున్నాను నువ్వెలా ఉన్నావు
ఉమ్ నేను కూడా బాగున్నా ఏం చేస్తున్నావు
ఏం లేదు ఈరోజు ఒలింపిక్స్ హిస్టారీ గురించి మాట్లాడదామా
సరే సూపర్ ఐడియా అసలు ఇంకా ఒలింపిక్స్ అంటే నాకు కూడా చాలా ఇంట్రెస్ట్
నాకు కూడా ప్రతి ఫోర్ ఇయర్స్ కి వరల్డ్ మొత్తం ఒక ఫ్యామిలీ లా కలుస్తుంది కదా
ఊమ్ అవును కానీ ఒలింపిక్స్ ఎక్కడ స్టార్ట్ అయ్యాయో తెలుసా
ఏన్షియన్ గ్రీస్లో ఉన్న ఒలింపియా అనే ప్లేస్లో స్టార్ట్ అయ్యాయి అంట
ఓహో ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి
సెవె సెవెన్ సెవెంటీ సిక్స్ బిసి లో ఫస్ట్ ఒలింపిక్ గేమ్స్ జరిగాయి అంట
ఓహో అంటే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ కన్నా ఎక్కువ హిస్టరీ ఉందన్నమా టా దీనికి
అవును ఎక్జాక్ట్లీ
మ్ మరి అప్పుడు ఎందుకు కండక్ట్ చేసేవారు
గ్రీక్ గాడ్జీఎస్ ని హానర్ చేయడానికి కండక్ట్ చేసేవారు
ఓహో స్పోర్ట్స్ తో పాటు రిలీజియస్ ఫెస్టివల్స్ కూడా కదా
అవును
మ్ మరి ఫస్ట్ ఈవెంట్ ఏంటి
రన్నింగ్ రేస్ అంట ఫస్ట్ ఈవెంట్ దానిని స్టేడ్ రేస్ అని పిలిచేవారట
ఓహో తర్వాత ఇంకా స్పోర్ట్స్ యాడ్ చేసారా
అవును రెస్ట్లింగ్ బాక్సింగ్ జావ్లిన్ నే డిస్కస్ లాంగ్ జంప్ క్యారియో ట్రేసింగ్ అన్ని యాడ్ అయ్యాయి
మ్ విన్నర్స్ కి మెడల్స్ ఇచ్చేవారా మరి
లేదు ఆలివ్ లీవ్స్ తో చేసిన క్రౌన్ ఇచ్చేవారట
ఓహో మెడల్ కన్నా రెస్పెక్ట్ ఎక్కువగా ఉండేది కదా
అదీ నిజమే
మ్ ఉమెన్ పార్టిసిపేట్ చేయొచ్చా
లేదు ఏన్షియంట్ ఒలింపిక్స్ లో మోస్ట్లీ మెన్ మాత్రమే పార్టిసిపేట్ చేసేవారు
డిఫరెన్స్ ఉంది అప్పటికిీ ఇప్పటికీ
అవును
ఒలింపిక్స్ ఎవ్రీ ఇయర్ జరిగేవా అక్కడ
లేదు అప్పుడు కూడా ఫోర్ ఇయర్స్ కి ఒకసారి జరిగేవి
అప్పుడు ఎందుకు స్టాప్ అయ్యాయి
రోమన్ ఎంపైర్ టైమ్ లో ఏన్షియంట్ ఒలింపిక్స్ అనేవి స్టార్ట్ చేశారు స్టాప్ చేశారు
చాలా ఇయర్స్ ఒలింపిక్స్ లేవు కదా
అవును దాదాపు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇయర్స్ వరకు లేవు
మ్ మరీ ఎవరు స్టార్ట్ చేశారు
మ్ పైరేది కౌబెర్తన్ అనే ఫ్రెంచ్ ఎడ్యుకేటర్ మోడ్రైన్ ఒలింపిక్స్ ని రీస్టార్ట్ చేయడానికి చాలా కష్టపడ్డారు
ఓహో ఆయనని మోడర్న్ ఒలింపిక్స్ ఫాదర్ అంటారు కదా
అవును కరెక్టే
మ్ మరి ఫస్ట్ మోడర్న్ ఒలింపిక్స్ ఎప్పుడు జరిగింది
ఎయిటీన్ నైన్టీ సిక్స్ లో ఆ అథెన్స్ గ్రీస్ లో జరిగి ఎయి
ఓహో గ్రీస్ లోనే రీస్టార్ట్ చేయడం చాలా స్పెషల్ కదా
అవును
మరి అప్పుడు ఎన్ని కంట్రీస్ వచ్చాయి అక్కడికి
టువెల్వ్ కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి అంట
ఆ అథ్లెట్స్ ఎంత మంది ఉన్నారో
అరౌండ్ టూ ఎయిటీ మెంబర్స్ ఉన్నిన్నారంట
మ్ తర్వాత ఒలింపిక్స్ కి పాపులారిటీ పెరిగిందా
చాలా ఫాస్ట్ గా పెరిగింది
ఉమెన్ ఇప్పుడు పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేశారు కదా
ను నైన్టీన్ హండ్రెడ్ ప్యారిస్ ఒలింపిక్స్ నుండి కొన్ని ఈవెంట్స్ లో విమెన్ పార్టిసిపేట్ చేయడి డం స్టార్ట్ చేశారు
ఉ అది చానా గ్రేట్ చేంజ్
అవును చాలా పెద్ద చేంజే కదా
ఉ ఒలింపిక్స్ ఫ్లాగ్ గురించి చెప్పు ఏమన్నా తెలుసా.
అది వైట్ బ్యాక్గ్రౌండ్ మీద ఫైవ్ కలర్స్ రింగ్స్ ఉంటాయి.
ఓహో బ్లూ ఎయెల్లో బ్లాక్ గ్రీన్ రెడ్ కదా
అవును కరెక్ట్గా చెప్పావు
ఉ ఆ ఫైవ్ రింగ్స్ మీనింగ్ ఏంటి
వరల్డ్ కంట్రీస్ యూనిటీని రిప్రజెంట్ చేస్తాయి అని
చాలా బ్యూటిఫుల్ మీనింగ్
అవును ఇంకా ఒలింపిక్ మొటో తెలుసా నీకు
కొంచం మరిచిపోయా
ఫాస్టర్ హయ్యర్ స్ట్రాంగర్ అండ్ టుగెదర్
ఉ అది విన్న వెంటనే మోటివేషన్ వస్తుంది
అథ్లెట్స్ అందరూ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని ఎంకరేజ్ చేస్తుంది.
ఉ ఒలింపిక్ టార్చ్ ఎక్కడ వెలిగిస్తారు
గ్రీస్లో ఉన్న ఒలింపియాలో
తర్వాత రిలే లాగా హోస్ట్ కంట్రీకి తీసుకెళ్తారు కదా.
అవును అది చాలా ఎమోషనల్ మూమెంట్
ఓపెనింగ్ సెరమనీ అంటే నాకు చాలా ఇష్టం తెలుసా.
నాకు కూడా ప్రతి కంట్రీ ఫ్లాగ్తో మార్చ్ చేస్తుంది
ఉమ్ అని ప్యారడే ఆఫ్ నేషన్స్ చాలా గ్రాండ్గా ఉంటుంది.
అథ్లెట్స్ ఫేస్ట్లో ఎగ్సైట్మెంట్ చూస్తే హ్యాపీగా ఉంటుంది ఇంకా.
ఉ ఇంగా ఒలింపిక్స్ వార్ కన్నా పీస్ ఇంపార్టెంట్ అని చూపిస్తుంది.
ఎగ్జాక్ట్లీ స్పోర్ట్స్ అందరినీ ఒకటే స్టేజ్ మీద కలుపుతాయి
మెడల్ గెలవడం ప్రతి అథ్లెట్ డ్రీము
గోల్డ్ మెడల్ కోసం ఇయర్స్ హార్డ్ వర్క్ చేస్తారు.
ఉమ్ ఇంకా సిల్వరు బ్రాంజ్ కూడా గ్రేట్ అచీవ్మెంట్సే.
మెడల్ గెలవలేకపోయినా ఒలింపిక్స్కి క్వాలిఫై అవ్వడం కూడా పెద్ద సక్సెసె. కదా
ఉ నిజమే
ఒలింపిక్స్ మనకి డిసిప్లిన్ నేర్పిస్తాయి
ఇంకా రెస్పెక్ట్ కూడా నేర్పిస్తాయి
హార్డ్ వర్క్ వాల్యూ తెలియజేస్తాయి
ఇంకా టీం వర్క్ ఇంపార్టెన్స్ కూడా చూపిస్తాయి
డిఫీట్ని యాక్సెప్ట్ చేయడం కూడా నేర్పిస్తాయి.
ఇంకా సక్సెస్ వచ్చినా హంబుల్గా ఉండాలి అని చెప్తాయి.
అందుకే ఒలింపిక్స్ ని ఫెస్టివల్ ఆఫ్ స్పోర్ట్స్ అంటారు.
ఉ ఈ రోజు చాలా కొత్త విషయాలు తెలుసుకుంటున్నా అసలు.
అవును మరి ఇంకా ఒలింపిక్స్లో చాలా లెజెండ్స్ కూడా ఉన్నారు కదా.
ఉ ఫస్ట్ గా అథలెట్స్ గురించి చెప్పు
స్ప్రింటింగ్ అంటే అందరికి ఒక పేరు గుర్తొస్తుంది.
ఆ హుసైన్ బోల్ట్ కదా
ఎగ్జాక్ట్లీ జమైకా నుండి వచ్చిన బోల్ట్ ఫాస్టెస్ట్ మ్యాన్ అని ఫేమస్
ఉమ్ అతని రేసెస్ చూస్తే గూస్ బంస్ వస్తాయి
హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ ఈవెంట్ లో వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు
ఉమ్ అతని సెలబ్రేషన్ పోజ్ కూడా వరల్డ్ ఫేమస్
అవును ని సజమే
మరి స్విమ్మింగ్లో ఎవరు లేజెండు
మైకేల్ ఫెల్ప్స్ అని అతను చాలా ఫేమస్
ఉమ్ చాలా ఒలింపిక్ మెడల్స్ గెలిచాడు కదా
అవును ఒలింపిక్ హిస్టరీలో ఎక్కువ మెడల్స్ గెలిచిన అథ్లెట్
ఆ అమేజింగ్ డెడికేషన్ వాళ్ళది నిజం
జిమ్నాస్టిక్స్ లో సైమోన్ బైల్స్ కూడా లెజెండ్
ఉమ్ అతని సారీ ఆమె పర్ఫార్మెన్స్ చాలా డిఫికల్ట్ ఉంటయి కదా
అవును కాన్ఫిడెన్స్ బ్యాలెన్స్ స్ట్రెంత్ అన్ని టాప్ లెవెల్ అంతే ఆమెవి
టెన్నిస్ లో ఒలింపిక్స్ మెడల్ గెలవడం కూడా గ్రేట్ అచీవ్మెంట్
నిజమే కదా
ఉమ్ మరి ఇండియా గురించి మాట్లాడదాం ఇప్పుడు
అవునవును షోర్
ఉమ్ఇండియా ఫస్ట్ ఒలింపిక్ మెడల్ ఎప్పుడోచ్చింది
నైన్టీన్ హండ్రెడ్ ఒలింపిక్స్ లో నార్మన్ ప్రిచర్డ్ సిల్వర్ మెడల్స్ గెలిచాడు
ఆహ హాకీలో ఇండియాడ డోమినెన్స్ గురించి విన్నా
అవును ఇండియా హాకీ టీం చాలా ఇయర్స్ వల్డ్ని రూల్ చేసింది
ఉమ్ అవును కాన్సక్యూటివ్ గోల్డ్ మెడల్స్ గెలిచారు కదా
ఎక్జాక్ట్లీ
ఉమ్ ఇంకా ధ్యాన్చంద్ గురించి చెప్పు
ఆయనని హాకీ విజాడ్ అని పిలుస్తారు
ఉమ్ అతని గేమ్ చూసి వరల్డే షాక్ అయ్యేది అంట
అవును కరెక్టే
ఇంకా రీసెంట్ ఇయర్స్లో ఇండియా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయ్యింది కదా
చాలా ఇంప్రూవ్ అయింది కదా
ఉమ్ అవున్ ఇంకా అభినవ్ బింద్రా ఫస్ట్ ఇండివిజువల్ ఒలింపిక్ గోల్డ్ గెలిచారు కదా
అవును షూటింగ్ లో హిస్టరీ క్రియేట్ చేశారు
ఉ తర్వాత నీరజ్ చోప్రా
జావెలిన్ థ్రోలో గోల్డ్ గెలిచి ఇండియాకి ప్రౌడ్ మూ్మెంట్ ఇచ్చాడు
ఉమ్ అతని విక్టరీ చూసి అందరికి చాలా హ్యాపీనెస్ వచ్చింది
పివి సింధు గురించి మర్చిపోకూడదు
అవును బ్యాడ్మింటన్లో ఒలిం పిక్ మెడల్స్ గెలిచి హిస్టరీ క్రియేట్ చేసింది ఆమె
మ్యారీ కోమ్ కూడా ఇన్స్పిరేషనే
బాక్సింగ్ లో గ్రేట్ చాంపియన్.
సైనా నెహ్వాల్ కాంట్రిబ్యూషన్ కూడా అన్ఫర్గెటబులే.
ఆ ఉమెన్ అథ్లెట్స్ ఇండియా ఇమేజ్ ని వరల్డ్ వైడ్ ఇంప్రూవ్ చేసారు.
నిజమే కదా.
మరి ఒలింపిక్స్ లో వాలంటీయర్స్ రోల్ ఏంటి?
చాలా ఇంపార్టెంట్ అథ్లెట్స్ కి హెల్ప్ చేస్తారు.
హ్ ఓపెనింగ్ సెరిమనీ ప్రి ప్రిపేర్ చేయడం ఈజీ కాదు కదా.
థౌజండ్స్ ఆఫ్ పీపుల్ మంత్స్ ప్రాక్టీస్ చేస్తారు.
ఇంగా హోస్ట్ కంట్రీ కల్చర్ ని వరల్డ్ కి చూపిస్తరు.
అవును ఒలంపిక్ విలేజ్ అంటే ఏంటి?
అంటే అథ్లెట్ అథ్లెట్స్ స్టే చేసే స్పెషల్ ప్లేస్ అనమాట.
డిఫరెంట్ కంట్రీస్ అథలేట్స్ అక్కడ కలుస్తారు కదా.
ఉ అవును ఫ్రెండ్షిప్ అక్కడే స్టార్ట్ అవుతుంది.
స్పోర్ట్స్ యూనిటీని క్రియేట్ చేస్తాయి.
హలో
హలో
ఆ ఇంకేమి ఇంట్లో అందరు బావున్నారు కదా.
ఆ అందరు బావున్నారు. మీ ఇంట్లో అందరు బావున్నారా?
ఉ అందరూ బావున్నరు.
సరే అయితే అమ్మ పిలుస్తాంది, నేను మళ్ళీ వచ్చి కాల్ చేస్తా. బాయ్